ఆ హాయ్ అండి బాగున్నాము
ఆ బాగున్నామండి మీరు బాగున్నారానండి
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నరండి
ఏం లేదండి నా సైడ్ ఫుల్ వర్షం పడుతదండి మీకి అండి
మాకే నైట్ ఫుల్లు వర్షం అండి ఆ ఇప్పుడు ఏం లేదు చల్లగా ఉంది కొంచెం గాలిలో తేమ ఉంది
ఎక్కడికి వెళ్ళలేదా అండి ఈ మధ్య
లేదండి మొన్న ఇంకా సమ్మర్ల ఎగ్జిబిషన్ కెళ్ళాము నిన్న ఒకటి ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసిన చీరల్డి చీరలు అయితే చాలా బాగున్నాయండి వెళ్ళాలి ఈ రోజు వెళ్ళాలి ఈ రోజే లాస్ట్ అను కుంటా అక్కడ
అవునండి
అ ఎ ఎగ్జిబిషన్ అంటే మొన్న వెళ్ళిండేది వీట్ బ్రేక్ డాన్స్ కలంబస్ చ్చు జాయింట్ వీల్ళు ఇవి ఉంటాయి కదా దానికి వెళ్ళాము ఇప్పుడు పర్టికులర్ గా ఇదిదో చేనేత లాగా పెట్టాడు ఆ ఫ్రాప్స్ చేనేత ఇలా బెట్టారండి అంటే రకరకాల అన్ని స్టేట్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ కాటన్ శారీస్ డైలీవేర్ శారీస్ ఇలా సపరేట్ సపరేట్ ఉంటాయి కదా అండి కాంచీకురం
ఆ
అలా చీరల్ సపరేట్ సపరేట్ ఉన్న అవన్నీ తెచ్చిదండి
ఊహు చూడాలి అండి మేము కూడా సమ్మర్ ల ఎగ్జిబిషన్ మీరు చెప్పిన చూడండి జైన్ట్ వీలు కొలంబస్ కానీ ఇట్లాంటి దాంట్లకె వెళ్ళినాం అండి డి నిజంగా అంటే నేను ఎంత ఎంజాయ్ చేషినను అంటే అంత ఎంజాయ్ చేషినను అండి
అవునా
ఆ టైం ఊ నండి మీరండి మీరు వెళ్నామన్నారు ఎ
ఆ మేమే వెళ్ళాము మేము ఒక్ క ఇద్దరు కజిన్స్ తో వెళ్ళినప్పుడేమో మంచిగా బ్రేక్ డాన్స్ ఎక్కినాము తర్వాత కొలంబస్ ఎక్కినా కొలంబస్ ఎక్కినప్పుడు చాలా ఫన్ ఉండే అది పైన గుర్చున్నాం అనమాట
అవునులేండి
చాలా ఫన్ ఉండే చాలా నవ్వుకున్నాము తర్వాత బ్రేక్ డాన్స్ ఎక్కినాము బ్రేక్ డాన్స్ ఎక్కిన తర్వాత దిగి కిందికి వస్తున్నాము. ఆ మూమెంట్ లో కొలంబస్ కి ఒక నట్టుస్ పెంది మైట మా టైం చాలా బాగుందండి. క్కడ చాలా మంది అంటే ఎలాంటె స్టెప్స్ నేన్ పైకేకుతాం గదా
ఆ ఆ
అక్కడ చాలా మంది క్రౌడ్ ఎక్కువ అయిపోయింది అది బేస్ అనేది చ క్కర్లేదు అందులో అది వెయిట్ మోయలేక పోయింది చాలా మంది హండ్రెడ్ మెంబర్స్ లో ఉన్నారు అనమాట వెయిట్ లో
ఓకే
సో అలా అయిపోయింది చాలా మందికి డబ్బలు తగిలినాయి చేతులు ఇరిగినయి
అయ్యయ్యో అండి చూసుకొని ఎక్కాలి అండి వాళ్ళైనా అక్కడ ఉండే వాళ్ళు మనకి చూ చెప్పేటప్పుడు
అదే వీళ్ళు వినరు కదా అండి వీళ్ళకి ఎక్కువ చూడాలి ఇ ఎక్కాలి అని ఇంట్రెస్ట్ ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోయి ఉంటుంది కదా ఇంకా అతి ఎక్కువే
ఏం మనం ఆ ఎగ్జైట్ అదైతే తే నిజమేండి మన ఎగ్సైట్మెంట్ లో మనం ఉంటాము కానీ అక్కడ పని చేేసే వాళ్ళు కొంచెం చూసు కోవాలి అండి లేకుంటే ఎంత ఇబ్బంది అండి ఇప్పుడు చూడండి అంత కింద పన్నారంట్రీ ఏమన్నా గాని ఒక్కరికి కేమైనా గాని ఎంత ఇబ్బంది అండి మనిషి ప్రాణం కదండి
అవునండి
ఊమ్
మీరు ఎక్కడికి వెళ్ళారండి
మేము ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ కి వెళ్ళినాం అండి అది మా ఫ్రెండ్స్ తో వెళ్ళిం టీమి రీసెంట్ గానే చానా అంటే చానా ఫన్ ఉండింద అండి వాళ్ళతో వెళ్ళింటే ఏ ముఖ్యంగా జైంట్ వీల్ లో అండి ఒక అమ్మాయి అండి ఎంతగా అరుస్తందో ఫస్ట్ టై అంటా జైంట్ వీల్ ఎక్కడము
ఆ
చానా భయపడింది అండి
అయ్యయ్యో జైంట్ వీల్ ఆ అది తిరిగేటప్పుడు ఇట్లా తిరిగేటప్పుడు బాగుంటుంది మరి ఇలా కిందికి వస్తాం కదా బాబోయ్ ఇది చూ సూపర్ ఉంటుంది ఇప్పుడు ఆలోచిస్తుంటేనే
అది అయితే నిజమే అవునండి అమ్మాయి అమ్మాయి ఫస్ట్ టైమ్ అంటా ఎక్కడం ఊ జైంట్ వీల్ నా దగ్గరే కూర్చో నా దగ్గరే ఉండండి అని చెప్పి పక్కన కూర్చోపెట్టుకోయింది కూర్చోబెట్టుకొని ఎంతగా అరుస్తందంటే టే చానా అంటే చానా భయ పడిపోయిందండి అమ్మాయి ఫస్ట్ టైమ్ అంటా ఇంతవరకు తన లైఫ్ లో ఎప్పుడూ ఎక్కలేదంటా ఆ నిజంగా అంట అండి ఫస్ట్ టైం పోయిన్ అమ్మాయితో పోయిండేది నేను కూడా ఆ జైంట్ వీల్ ఎక్కినాము మళ్ళీ బ్రేక్ డాన్స్ ఎక్కినాము బ్రేక్ డాన్స్ కూడా అంతే అండి అమ్మాయి ఫస్ట్ టైమ్ అంట ఎక్కడము జైన్ బ్రేక్ డాన్స్ కూడా అందులో మేమ అంతా ఫ్రెండ్స్ కదండి వెళ్ళిండేది అది చాలా అంటే చానా ఫన్ ఉండిడేది అండి వాళ్ళు చూస్తే కేకలు వేస్తా ఉన్నారు మా ఆయన కేకలు ఎస్త ఉన్నారు అయ్ అయ్ ఉంటారండి అదేదో కొంచెం సౌండ్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ అని చేస్తా ఉన్నారు అసలు ఎంత అంటే చానా ఫన్ ఉడిందండి ఆ రోజు మాకు
ఆహా
ఊ
బాగుంటాదండి అట్లా అలానే మేము కూడా దీనీకెళ్ళం కొలంబస్ ఎక్కినాము నీ మాకాంత అలవాటే మాకు కజిన్స్ లో ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి ఎప్పుడు ఎక్కలేదంట
అవునులెండి
అయితే ఆ అబ్బాయి ఎక్కినాడు అబ్బా బాబోయ్ కాల్ అమ్మాయి మీరు ఎట్లా చెప్త ఉన్నారు అమ్మాయి కన్నా గోరం అన్నమాట ఈ అబ్బాయి కాళ్ళన్నీ వనికిపోయి చేతులన్నీ వనికిపోయి పోయి ఘోరంగా వాళ్ళు ఎప్పుడూ ఎక్కలేద అట్లాంతా తీసుకొని పోయినా మని తీస్తాము, ఐతే అట్లా ఫన్ అంతే బాగుండే అక్కడ తిరిగిన ఫన్ కన్నా వాళ్ భయపడడం చా చూసి నవ్వుకోవడం ఎక్కువ అయిపోయింది అలా
అదే అవునండి ఇంకా అంటే మేము దగ్గర్లో ఉండి పార్క్ కెళ్ళింటి మండీ అక్కడ చాలా అంటే చాలా ఫన్ ఉనింది అక్కడ కూడా మేమైతే రకరకాల జంతువులన్ని అన్నీ చూసినామండి ఎన్ని రకాల అండి సింహాన్ని టైగర్ ని ఇంకా జింకల్ని
ఆ
ఇంకా ఏ రకరకాల పక్షులండి ఎన్ని పక్షులు పిచ్చుకలు నెమల్ ళ్లు సీతాకోక చిలుకలు ఈవేం తెల్సా సీతాకోక చిలుకల్కి ఒక ఒక హౌస్ అన్ సప్రేట్ గా పెట్నారండి
బా సూపర్ ఉంటుంద్ కదండి ఊహిస్తుంటేనే
ఆ చూస్తానే ఎంత ఎంత బాగుందండి లోపల చెట్ ఫ్లూ లోపల రకరకాల బటర్ఫ్లైస్ అన్నీ ఉన్నాయి సీతాకోక చిలుకలు ఊ ప్చ్ ఆ కస్ సేప్ అట్లే చూడాలనిపిచ్చిదిం అండి ఎంతః అంటే అం అంత బాగునింది మీరు ఎప్పుడైనా వి సిట్ చేసినారా అండి అట్లాంటి ప్లేస్ కి
ఆ నేను పో ఇట్లానే పోయినా అనమాట జూకి కానీ ఇట్లా సీతకోక చిలుకలు పాముల్ చూసినా క్రోకొడయ్ల్ చూసినా ఆ కొన్ని ఆనిమల్స్ చూస్ కాని ఇలా సీతకోక ఇందం ఫస్టం కానీ ఊహిస్సుంటే టే చాలా మంచిగా అనిపిస్తుంది, ఇప్పుడు ఎక్కడైనా వీడియోస్ లో చూస్తాం కదా అవి చూస్స అవి మీరు చెప్ తుంటే అదే గుర్తొస్తుంది, అనమాట ఓ ఇట్ల వస్తాయ్ అవన్నీ మన మీద వాల్తాయి
అ ఆ అవునండి యాక్చువల్ గా అయితే మేము కూడా మీరు చెప్పినట్టే పాములు రకరకాల పాములు అని ఇంకా క్రొకొడైల్స్ ని, టైగర్స్ ని, సింహాల్స్ సింహాలని జింకలు, దుప్పులు నక్కలు, కుక్కలు, అన్నీ ఉన్నాయండి పార్ లో అంటే అక్కడ జూ పార్క్ లో ఇవన్నీ చూసినామండి. దీంతో పాట్ టు ఇంకా బటర్ఫ్లై హౌస్ అని చెప్పి సప్రేట్ ఉనింది అక్కడికి కూడా వెళ్ళి టిమి ఆ అక్కడైతే ఇంకా చూ పుల్ ఫన్ అండి ఎంత బాగా అంటే అవన్నీ ఎగుర్తా ఉం తెచ్చి సౌండ్స్ కానీ లేండి బాగునిందండి ఆ అవునండి
ట్టు ఉంటాయ్ ఏం వెహికల్స్ లేకుండా
ఆ లోపల హౌస్ అండి హౌస్ లోపల ఉన్నాయం డవన్నీ
ఆ
చా చనా బాగుందండి ఈసారి ఎప్పుడన్న మీ బటర్ఫ్లై హౌస్ విజిట్ చేయండి
మీరు చెప్తుంటే వెళ్ళాలి అనిపిస్తుందిండి నాకు ఎగ్సైట్మెంట్ ఆగట్లేదు ఊహించుకుంటున్నా అనమాట అదంతా అనుభూతి చెంతన్నట్టు మంచి బస్ బటర్ఫ్లై హౌస్ అలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా దాని స్కిన్ ఆ కల్లర్ కల్లర్ గా అలా ఉంటాని ఇంకా అండి
ఇంకా అండి ఇంకా అయితే ఎగ్జిబిషన్ లో అయితే మేము ఎక్కింది అవేనండి ఇది జైంట్ వీలు కొలంబస్ ఇంకా ఇంకా ఒక ఇంకా అంటే అక్కడ ఒంటె ఒంటె వచ్చిందండి ఒంటెతో అక్కడ ఏమంటారు ఒంటె ఎక్కి మనం కాససేపు స్వారీ చేయొచ్చు కదా ఆ రైడ్ లాగా గైడ్ చేస్తారు వాళ్ళు క్యామెల్ రైడ్
ఓకే దాని పైన కూర్చోబెడతారు మనని అట్లా ఒక టూ రౌండ్స్ తిప్పుతారు కదా ఓకే నేను ఎప్పుడెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఇంటి దగ్గరకి వస్తుండ అవి వాళ్ళకి వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇంచడం ఆ
నేను రీసెంట్ గా చూ నేనయితే ఎక్కలేదు గానీ అండి అక్క అక్కడికి ఏ దాని మీద కానీ పిల్లలంతా ఎ కి దాంట్లో స్పారీ చేస్తా ఉంటే చాల బాగుంది బాగా అనిపించిందిండి అ
ఆహా
డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు ఎక్స్పీరియన్సెస్ అంటారు కదా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేసినానండి
ఆ ఈ రోజ్ ఐతే
అయినా ఆ డే అనేది ఒక మెమొరబుల్ డేగా ఉండిపోయిందని
ఆ ఈ రోజు మరి చనతే ఎగ్జిబిషన్ ఉంది దానికి వెళ్ళాలి నేను కూడా
అవునాండి
మ ఇంకా
సరే అ ఆ సరే అండి మరి బాయ్ అండి ఉ బాయ్ అ